హలో పవన్ నువ్వు స్వర్ణగిరి వెళ్ళావా ఆ
ఒకసారి వెళ్ళిన పిన్ని
ఆ
ఎట్లంటే బాగుండే అసలు. ప్లేసు అక్కడ నేచరు
హ్మ్
ఆ పువ్వులుగా అట్లా సలు లోపల విగ్రహం చుట్టూ వాటరు బాగుండే అసలు కరా
యాద గిరీ గుట్టా
యాదగిరి గుట్ట వెళ్లలే నేను ఇప్పటివరకూ
దగ్గరే కదా అదీ ఇదీ
స్వర్ణ అంటే ఆ రోజు సాయంత్రం అయ్యే అక్కడికే ఇక నైట్ అయితే
మీరూ అసలు కోరి కొరివి వెళ్ళే బదులు మీ కోసం మంచిగా స్వర్ణగిరి చూసుకొని యాదగిరి గుట్ట చూసుకో కొని వస్తే బాగుండు
ఒక్క రోజు ఏం చేయాలంటే కారు యేసుకొని అన్ని తిరిగి రావాలి
మీరు మనిషికి ఒక ఫైవ్ హండ్రెడో సిక్స్ సిక్స్ హండ్రెడ్ పెట్టుకొనీ ఒక కార్ మాట్లాడు వనే మం చిగా లేకుంటే మీకు తెలిసిన వాళ్ళ కార్లలో డీజిల్ పోపించుకొని అయినా ఒక టూ డేస్ ఎంజాయ్ చేసుకుని వస్తే బాగుండు
ఎప్పుడు ఎప్పుడంటే ఫోర్టీన్ తర్వాత మాకు మూడు రోజులు ఏమో ఖాళీగా వస్తుంది
ఆ
ఆ అప్పుడు ఏం చేస్తామంటే మా బావ కారు ఉన్నది
ఆ
అది తెచ్చుకొని ఆ యేటైనా తిరిగొస్తాం ఆ రోజే మా మా ఫ్రెండ్ బర్త్డే ఉంది
ఏ ఇంకేంమి మరీ
సందర్భంగా గుడికి వెళ్ళి రావాలి అట్లనే
ఇంకేంది మరి ఆ ఫ్రెండే పెట్టుకోవచ్చు మనీ అంతా
ఆహా ఇంకా రెంట్ ఎంతో మాట్లాడుకుంట నో వాడిష్టం
ఉమ్
ఆరు అన్నీ గుళ్లకు పోయి అట్లా రావాలి
ఇప్పుడు హైదరాబాద్ నుండి యాదగిరి గుట్ట స్వర్ణగిరి దగ్గరనే కదా కొంచెం
కొంచెం అంటే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఏమో పడుతాది
అంతే మరీ
ఆ దగ్గరి నుంచి మనకు డ్రైవింగ్ నాకు డ్రైవింగ్ కూడా మళ్ళట్టనే లైసెన్స్ కూడా ఉంది
ఆ
డ్రైవర్ ఏమ్ అవసరం లేదు మాకు మళ్ళా
ఊ బాగుంటది తెలుసా అసలూ అసలు యాదగిరి గుట్ట యాదగిరి స్వర్ణగిరీ అంటే చూడ్డానికి కేషన్స్ గు గుడి గోపురవాద్ అంతా చాలా బాగుంటది కాని యాదగిరి గుట్టా అసలు ఆ దర్శనం చేసుకు కోవాలంటే మినిమం త్రీ అవర్స్ పట్టదు పడుతుంది
ఆహా అందరు చెప్తున్నారు పోవాలని కానీ పోవాలనిపిస్తుంది కాని ఇక టైం కుదరట్లేదు ఏం లేదు
అసలు లక్ష్మీనరసింహస్వామి ఆ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం ఉంటది దీ ఉమ్ పాత అంటే రాళ్ళలో తెలిసిండు అట్లనే ఉన్నది గాని గుడి మాత్రం మొత్తం చూడాలి కదా
ఆహా
అసలు మామూలు గుండదు
అక్కడ అన్ని దొరుకుతాయ పిన్ని చుట్టుపక్కల అన్నీ ఇగా అందే టిఫిన్ ఇట్లా
అన్నీ ఉంటాయి ఆడ ఫ్రీ భోజనం కూడా ఉంటుది టువేల్ అయితే ఫ్రీ భోజనం ఉంటుది. ఒక న ఐదారు ర రకాల వంటలతో ఆ కూరలతో మంచిగుంటది పొద్దున్న టిఫిన్ చేసుకోవాలంటే మనమా ఆ గుల్లో సైడ్ కు ఉంటది
ఆ
హుమ్ ఒక హాల్ ఉంటది సైడ్ కి
పొద్దున ఏమైనా పలారం ఇస్తారా
ఆ పొద్దున్న పలహారం ఏమి ఇవ్వరు మనం టిఫిన్ చేసుకోవాలంటే అక్కడ స్నానం చేసుకొని మంచిగా టిఫిన్ చేసుకొని ఇక దర్శనానికి వెళ్ళాలి మనం
టిఫిన్ చేసి లోపలికి వెళ్ళొచ్చా అట్లా
ఆ ఏం కాదు మనం ఏమైనా నీసు ముట్టుకుంటున్నామా
ఆ హా
మరి ఆ దర్శనం అయ్యేసరికి మూడు మూడు గంటలు పడుత తది
ఓ అంత శేపా
ఆ నువ్ అ పడ్ దాగా నువు ఇగ అసలు ఉండలేవు
ఆ
అన్నం దినక్
అంత మంది ఉంటారా పిన్ని ఆడ
బాపూరే నువ్వు చూడాలి ఒక విహార యాత్రనే అది ఒక
ఆ అంటే అసలు సీజన్ ఎప్పుడు ఉండదు ఎక్కువ మంది ఎప్పుడు ఉంటది అసల్
అసలు ఆ ఘాట్ రోడ్లు ఉంటాయి కదా దాని ముందు త్రీ అంటే ఫోర్ స్టెప్స్ ఉంటాయి రోడ్ లు
ఆ
అసలు కేసీఆర్ మొత్తం చేపించింది అక్కడ లొకేషన్ చూస్తే అసల్ మామూలు గుండదు వాళ్ళు దర్శనానికి మనను మనల్ని పైకి దర్శ దానికి ఫ్రీగానే తీసుకోపోతది బస్సు
ఆహా బస్సు కూడా ఉంటదా దానికి
బస్సు తీసుకెళ్తుది మళ్ళా తీసుకొస్తది దర్శనం అయినాక మనకు ఫోన్ అలా ఉండదు అక్కడనే ఉంచుకుంటారు వాళ్ళు పోలీసులూ తీసు కుంటారు లోపల మనం ఇక దర్శనం చేసుకున్నదిగా లోపల గుడి లోపల వెళ్తే చాలు కథం ఫోన్ గుంజుకుంటారు వాళ్ళు.
ఉమ్
ఉమ్ ఎక్కడ ఫోటో దిగొద్దు
ఫోటోల్ కూడా దిగద
ఆ
ఉమ్ అంటే ఏ టై లో ఎక్కువ వస్తారు అక్కడ జనాలు
మార్నింగ్ ఏ మార్నింగ్ సిక్స్ సెవెన్ నుండి ట్వెల్వ్ వరకు
సీజన్ అంట ఉంట కదా అంటే ఈ రోజులలో
అందు ఎనీ టైమ్ ఎనీ డే
ఈ రోజులలో ఇట్ల బా
మనం ట్రైన్ లో వెళ్ళేటప్పు ప్పుడు స్వర్ణగరి గురు క్లియరా కనపడతది
ఆ కనబడుతది
ఆ ఇట్ సైడ్ చూస్తే స సురేంద్రపుూరి పాము పడగా కనపడుతుది మనకు పెద్దగా
రైట్ సైడ్
ఆ వెళ్ళేటప్ ప్పుడు రైట్ సైడ్ అది సురేంద్రపురి అసలు నువ్వు ఇంకా చూడాలను కుంటె సురేంద్ర పూరిలో వెళ్ళాలి ఈ భూమిద ఉన్న దేవతలు దే దేవులు అందరూ అందులో ఉంటాయి
మొన్న వచ్చేటప్పుడే చూసిన రైట్ సైడ్ అవ్వబడ్డది. కొంచెం దూరంలో ఉన్నాయి. టూ కిలోమీటర్స్ ఏం దూరంలో ఉన్నాయి లోపలి అ
వెళ్ళాలి ఉం మనిషి కో త్రీ హండ్రెడ్ ఎంత ఉంటది. లో పాలిటిక్ కెట్టు చూడ్డానికి
ఊ
వెళ్ళి చూడాలి. ఇక అక్కడ చూస్తే జన్మ ధన్యం.
ఆ నువ్వు పోయినావా పిన్నీ అక్కడికి
ఎందు పోలే నేను ఫైవ్ డేస్ మేము కారు కిరాయికి తీసుకొని ఎయిటీన్ థౌజండ్ కార్కి
హా
ఆను మేమును ఏమ ఆడబిడ్డ అత్తమ్మల్ లేరా
ఆ
నా అత్తమ్మ అనుషాత్తమ్మ
ఆ ఆ
ఏమో కలిసి ఒక ఫైవ్ డేస్ మేము ఫస్ట్ ఇక్కడ ఇక్కడ పోయినా అంటే బూడియా బాబు దగ్గర పోయినాం. దా తర్వాత నాగార్జునసాగర్
ఆ
అక్కడ నుండి డ్యామ్ మొత్తం నాగార్జునసాగర్ డ్యామ్ చూసి అది మనకు ఆ ఇది కరెంటు ఎక్కడ నుండి వస్తదో, తయారుయితాదో అది ఉంటదో కదా అది.
ఆ అది అట్ సైడే ఉంటదిగా, నాగార్జున స సగదు
అదే పక్కన డ్యామ్ పక్కనే ఉంటది.
ఉ ఉ టర్బైన్స్ అంటారు దాన్ని.
ఆ అది చూసి దాని తర్వాత డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళినాం మేము.
హ హు అది కరెంట్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుందింటే, కరెంట్ ఎట్లా ప్రొడ్యూస్ తు అంటే ఇప్పుడు వాటర్ పడతాయి కదా కింద.
ఆ ఆ అది వాటర్ ప్రెజర్ తోనే
తది తిరిగి అది కరెంట్ ప్రొడ్యూస్ చేస్తది. ఆ అ
వాటరు వచ్చే దానివల్ల టర్బైన్స్ ఉంటాయి ఎన్ని ఉన్నయి అందులో నాలుగు ఉన్నాయి నాలుగు టర్బైన్స్ ఉంటయి ఆ వాటర్ ఘర్షణ తోటే అందులో తిరిగి ఘర్షణ తోటే కరెంట్ తయారవుతుది చూసిన నేను
నేన్ అక్కడికి కూడా పోలేదు మళ్ళా
నేను చదువు కొన్నప్పుడు నేను ఎయిత్ క్లాస్ లో మమ్మల్ని టూర్ తీసుకొచ్చిండ్రు అక్కడ
నా గంటే నువ్వే భాగ తిరిగినవ్ కదా
మమ్మల్ని
ఆ హా మమ్మల్ని వరంగల్ కి తీసుకపోయిండ్రు
ఉ దాని తర్వాత డైరెక్ట్ టు శ్రీశైలం
ఆ
అసలు మనం బతికి ఉండాలంటే దేవుళ్ళ దగ్గర పోవాలంటే ఎక్కడ పోవద్దు ఒకటి ఏమో యాదగిరి గుట్ట చూడాలి ఇంకొకటి శ్రీశైలం చూడాలంతే
హ ఇప్పుడు మా నెక్స్ట్ ప్లాన్ యాదగిరి గుట్టనే
దాని తర్వాత నువ్వు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత శ్రీశైలం వెళ్ళు
శ్రీశైలం అంటే
ఆంధ్ర సైడ్ అది ఆంధ్ర తెలంగాణ బార్డర్ మధ్య ధ్యలో బ్రిడ్జ్ ఉంటది
ఉ ఉ
ఇటు సైడ్ ఆంధ్ర ఉంటది అటు సైడ్ తెలంగాణ ఉంటది
ఓ హో అంటే అప్పుడు డ్యామ్ ఎవల్దది అది మనదా ఆంధ్ర వాళ్ళదా
ఆ ప్లానింగ్స్ ఆ అటు సైడ్ వాళ్ళ ఉంటే గ
సగం వాళ్ళది సగం మనద
ఇక అటు చంద్రబాబు నాయుడు ఇటేమో రేవంత్ రెడ్డి గానీ అసలా గుడి జు అే బాగుండేది ఎంత బాగుంటదదంటే అ క అసలు ఎక్కడ పోయినా కూడా అన్నం మనకు ఫ్రీ
ఆ ఏ గుడికి పోయినా
ఆ మనం వండుకొని తినుడు అవసరమే లేదు పైసా కర్ చ్చు పెట్టుడు అవుస్ సరమే లేదు
ఉమ్ తిరుపతి పోయి చాలా తిరుపతి పోయిచ్ తిరుపతి పోయి చాలా రోజులు అయింది పిన్ని
మే అనుకుంటున్నాం తిరుపి ఈ సంవచ్
ఈ ఈ సమ్మర్లో వెల్దామా
ఆ వెళ్ళాలి
నేను కూడా పోయి చాలా రోజులైంది గా
అంటే మా అక్క వాళ్ళు మా బావ వాళ్ళు వెళ్తా అంటున్నారు కదా
ఏ ఈ ఇయర్లొ నా సమ్మర్లో నా
ఆ నువ్వురు కూడా రావచ్చు కదా కలిసి వెళ్ళొచ్చు
సమ్మర్ లో ఐతే నేను కూడా వస్తా పిన్ని
అదే ఈ ఇది మనం గి పత్తి గింజలు వేస్కొని వెళ్లిపోతే అది మొలికెత్తేసరికి ఒక ఫైవ్ డేస్ లో త్రీ డేస్ లో వచ్చేస్తావ్
ఆ
ప్చ్ కొంచెం ఒక వర్షం పడితే చల్లగా ఉంటది కదా వెదర్ కూల్ గా అయితది కదా
ఇయాళ అయితే పడేటట్టే ఉన్నది వర్షం
ఆ ఇవాళ పద్ధట్ నుండి కొంచెం టువెల్వ్ వరకు వన్ వన్ ఓ క్లాక్ వరకు కొంచెం ఎండకోడ్ పెట్టింది తర్వాత కూల్ గా ఉన్నది వెదర్ మక్ తం
ఉమ్ అసల్ పడుతూనే ఉన్నది వర్షం
ఆ
ఆ అటు సైడు మన మనకు పల్లెటూరు సైడ్ పడుతుందేమో కాని ఇ సైడ్ అయితే ఎప్పుడు పడుతో ఎట్లా పడుతో తెలివు
హ్మ్
హ్మ్
ఇంకా మనీ ఇంకేం విశేషాలు
చెప్పాల్సింది మ్మ్ రోప్ ఎగ్జామ్ ఉండది ఇంకొకటి ఇంకా ప్రిపరేషన్ ట్రై చేయలేదు నేను
నేనే కొంచెం టైం వేస్ట్ చేస్తున్నా
ఆ లేదు పిన్ని
ఇగ నాకు ఒక టూ టైమ్స్ హెల్ప్ చేస్తే చాలు ఆ
ఉమ్ సాంద్రం ఆ సరే పిన్నీ